హలో
ఆ నమస్కారం అండి
నమస్కారాలండి మీ గ్గూడా
ఎలా ఉన్నారండి మీరు మీరు
బానే ఉన్నామండి చాలా బాగు మీరు ఎలా ఉన్ నారు
ఏ మేము చాలా అద్భుతంగా ఉన్నమండి మీ ఆరోగ్యం ఎలా ఉన్నదండి
ఈ ఎండలకూ ఆరోగ్యం సహకరించట్లేదండి విపరీతమైన ఎండలు గొడుతున్నాయి
మీ మీ మీ దగ్గర ఎండ విపరీతంగా ఉన్నదా అండి
ఆ అవునండి బాగా అతి భారీగా ఉన్నాయి ఎండలు తట్టుకోలేక పోతున్న
నీడ ఉంటదా ఎండలు ఉంటాయా మీ వైపు
అవును ఎందుకంటే ఈ మే అయింది మళ్ళీ అందులో రోహిణి కార్తీ వచ్చింది అని రోహిల్లా బాగా ఎండలు కొడుతయ అంట
ఇప్పు ఇప్పుడు నడిచేది రోహిణి నా అండి ఇపుడు
ఆ రోహిణి
ఇప్పుడు ఈ సీజన్ లో కూడా పెళ్లిలు ఉంటాయా అండి
పెళ్ళిళ్ళు గడపాదడపా ఇగా. ఎప్పుడో ఒకటి మాములు గా ఉన్నాయి ఈ నెలలో ఉన్నాయి రోహిన్ రోహిన్లా ఉంటాయి కాకపోతే ఈ సంవత్సరంలో ముహూర్తం లేదు కాబట్టి ఇరవై తారీకు నుండి ఉన్నాయంట మా చుట్టాల వాళ్ళదే ఉన్నది ఎవరిదో కాదు ఇరవై తారీకు ఒకటి పద్దెనిమిది ఇలా ఉన్నాయండి అరుదుగా ఉంటాయి జూన్ నెలలో పెళ్లిళ్లు హలో హలో ఇంకా చెప్పండి మీరు
ఏ ఏం చేస్తునారు మీరు
హలో సమ్మర్ ఎండాకాలంలో ఈ ఎండలకు ఇ మజ్జిగ తాగడము మళ్లి నిమ్మరసం మళ్లీ అన్నం సరిగా తినా బుద్ధి కావడం లేకుంటే ఈ వర్క్ చేయడంలో పని ఇంటి పని బయటికి వెళ్తాడు కదా మ సార్ అందు గురించి అంబలి కూడా చేసుకు తావుతా ఉంటామండి మేము
హలో వాయిస్ వినబడ లేదు నీది బారాబార్
మరి పంపినీ చేస్తారు అండి
చేస్తామండి
అంబలి అంబలి పా
చే అంబలి పంపిణీ మా కాగజ మా ఊరిలో చేస్తారండి అక్కడ మార్కెట్లో పోస్తారు అదే మంచినీళ్ళ అదే అది అదే కూలింగ్ వాటర్ కూడా ఇస్తారు ఎందుకంటే బజార్ లా ప్రయాణికులు వస్తారు కదా వేరే ఊరు నుండి అలాంటి వాళ్ళ గురించి చలివేంద్రాలు అక్కడక్కడ పెట్ టారండి చల్లటి నీళ్ళు మళ్ళీ అంబలి పంపిణీ కూడా ఉంది మేం రెండు సార్లు తెచ్చుకున్నామండి డబ్బలా అక్కడికి వెళ్ళి చాలా రుచిగా ఉంది మంచిగా ఉంది చల్ల ఉన్నది అది తాగుతే అన్నం తిన్నట్ ట్టిగానే ఉన్నదండి
ఏస్తాడండీ ఒక మనిషికి ఎంత అంబలి పంపిణీ చేస్తారండి
ఒక మనిషిక అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే ఒక వాటర్ బాటిల్ వస్తాండి ఒక లీటర్ బా టీలు కాకపోతే ఈ మంది తాగటే తాగే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటే రెండు లీటర్లు కూడా పోస్తా అంతకన్న ఎక్కువ పోయారండి ఎందుకంటే పబ్లిక్ సప్ సప్లై చేస్తారు కదా ఇంటి వరకు అక్కడ పోయి తాగడానికేనంట ఇంటికి పంపివ్వరంట
ఆ హు ఐతే ఇది ఈ కార్యక్రమం ప్రతిసారి ఉంటద లేకపోతే ఒక అంటే ఒక వేల రెండునెలు లేకపోతే ఎండాకాలం వరకు ఉంటదండి
ఎండాకల్ వర్షాలు పడితే బంద్ చేస్తారు
వర్ష ఇంకా అన్నదాన కార్యక అన్నదాన కార్యక్రమంని మన చేస్తారా అండి
అన్నదానం కూడా ఉన్నదండి మా ఊరిలో బస్ స్టాండ్ దగ్గర
బస్ స్టాండ్ దగ్గర అంటే అన్న
ఇట్లా ప్రయాణికులు ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్తారు కదా ఏ సమస్యలకైనా అటు ఇటు వెళ్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఆసరా కోసం అన్నం పెడతారు బస్ ప్రయాణికులకు ఇష్టం ఇగ ఎవరైనా తినవచ్చు అన్నదానం అంటే కాండక్టర్ ప్రయాణికులు డ్రైవర్లు అందరు తింటారండి మధ్యాహ్నం భోజనం
ఇలా ఏం లేదు కదండి అంటే ఆ అంటే ఓన్లీ ప్రయాణికులే తినాలి ఒకరి ప్రయాణించే వారే తినాలి అట్లా ఏం లేదు ఎవరైనా వెల్లి
ఎవరికైనా ఎవ్వరైనా తినవచ్చు ఎవరికైనా పెడతారు
మీ మీరెప్పుడైనా వెళ్ళారా అండి
నేను ఎళ్ళలేదండి కాకపోతే అంబాలి మాత్రం తెచ్చుకున్నాము టూ టైమ్స్
కాకపోతే అంబలి మాత్రం తెచ్చుకున్నారు రెండు సార్లు తెచ్చుకున్నారా అండి ఈరో ఈరోజు ఈరోజు ఇవ్వట్లేదు కావచ్చు కదా అండి
ఈ రోజు ఇవ్వడం లేదంటే ఏమో తెలియదండి
అంతేనా అండి ఆహా ఏ తీరు ఇంకా మీ ఇంకా మీరు ఈ రోజు ఎలా సాగుతున్నారండి ఈ రోజు ఎండలు ఎలా ఉన్నాయి మీ దిక్కు
మస్తు విపరితంగా కొడు తంది ఎండ ఓశ నట్ ఎండ కొడు తంది కన్లు మెరుస్తాంది వీడియో తీసినట్లు పడతాంది ఎండా బయటికి వెళ్ళాలంటే ఎల్ల బుద్ధి కావట్లేదు
ఋతుపవనాలు ఎప్పుడచ్చే సూచన ఉండదండి ఋతుపవనాల సూచన
ఋతుపవనాలు ప్రజెంట్ అయితే న్యూస్లలా కేరళ కచ్చినాయి అంట
ఆ
మన ఇక్కడ తెలా ఇ మన సైడ్ వచ్చేసరికి ఒక్క ఐదారోజులు అంటే మెరుగు అంటారు అన్నట్టు మా సైడు
మెరుగు రేపే అంటున్నారు కదాండి మెరుగ్ మెరుగు ఎప్పుడ్ ఎప్పుడని చెప్తున్నారండి మెరుగు
ఎనిమిది తారీఖు అంటన్నారు
మెరుగు ఎనిమిది తారీఖు అంటున్నారా అండి మిస్ మీ సైడ్ డు అన్ అంటే మీరున్న ప్రాంతంలో చాపలు దొరుగుతాయా అండి బాగా
దొరుకుతాయండి మా దిక్కు మాకు పుష్కలంగా దొరుకుతాయి డైలీ వస్తారు చాపలు కాకపోతే మురుగశిరా కాకినాడ మెరుగు నాడు చాపల మందు ఉంటదండి వేస్తారు తినాలని కంపల్సరీగా అంటారు గానీ కాకపోతే రేట్ ఎక్కు ఉంటది ఆ రోజు ఒక్క రోజు మాత్రం చాపలకు
అంటే అది ఆచారమా అండి
ఆచారమే అది కూడా
అంటే ఆ రోజు తప్పనిసరిగా చా
చాపలు కొనుక్కొని తినాలి హుమ్ ఖచ్చితంగా
ఖచ్చితంగా తినాలి అని అంటారు అన్నట్ అంటే పూర్వం నుంచి వస్తున్నదా అండి అట్లా
ఆ పాతకాలం నుంచి వస్తున్న ఆచారం అది ఇగ
అంటే కల్సరి బోయ్ తినాల
తినాల
అది అది అనేది ఆ చాప మందు ఏస్తారా అండి ఆ రోజు
ఏస్తారు అని పెద్దలు చెప్పిన విషయం అదే ఇప్పటి వరకు మనం కూడా పాటిస్ తూ వస్తున్నాం
పెద్దలు చెప్పున విషయం పాటిస్తేనే మనకు జీవనమనే ఉంటదండి ఎందుకంటే పెద్దల మాట మనం వినాలి కదా కంపల్సరీ అంటే పెద్దల వాట మనం వింటనే మన కొంచెము అది అనేది ఉంటది అవునా కాదా
అవును
పెద్దల పెద్దల మాట పెద్దల మాట కంపల్సరీ ఇనాలండి పెద్దలు పూర్వీకులు మన మనకంటే మన పూర్వీకులకే ఎక్కువ తెలివనంత చ్ గదండి
మాలో విరుస్తన్నయ్ మనక్ కదా మనకు కొన్ని ఆచారాలు నియమాలు మనం కూడా కొంచెం తెలుతన్నయ్ వాళ్ళు చేత్తనే మనకు చూసి వాళ్ళు చేత్తంటే మనం చూస్తన్నం కాబట్టి మనకు కూడా తెలుతన్నయ్ మన ముందు తరాల కూడా చెప్తాం
ఆ చెప్పవచ్చు పూర్వ పూర్వీక్ పూర్వీకులకు పూర్మికుల దగ్గర అన్ని ఉంటాయండి అంటే ఎలా అంటే ఆ ఆరోగ్యానికి సంబంధిం నిచ్చనేయనా లేకపోతే మనకు భోజనానికి సంబంధించిన ఏమైనా వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క విషయానికి వాళ్ళ దగ్గర సూచనలు ఆ సలహాలు ఎన్నో ఉన్నాయండి పూర్వికుల దగ్గర
ఉన్నయ అండి వాళ్ళు చేసినట్టు మనమేం చేయగలుగుతాం వాళ్ళ వాళయన్ని పాటిస్తలేం పూర్వీకులు
పురి పురి పొరియప్పులో మనం పాటిస్తున్నామా లేదు ఇప్పు మనం పాటిచలేము పూర్వీకులు చెప్పినట్టు మనం పాటిస్తున్నామా లేదు గానండి
ఇప్పుడేందండి వాళ్ళు చేస్ వచ్చినట్టు గూడా మనం చేస్తాడే మనకంత కష్టము సుఖం అంత సుఖమయమయింది జీవిత కైది
ఆ జీవి జీవిత శైలి అనేది కొందపాటు హడావిడి జీవితము జీవిత శైలి అనేది అదైందండి లేక లేకపోత్ బిజీ బిజీ అయిపోయినదండి మొత్తము జీవన శైలి అనేది లేకపోతే ఫస్ట్ మొదలు ఇలా లేకుండే గదండి తెల్లారి ఉదయం లేవాలా కొంచెం తినాలా ఏంటిదంటే ఫస్ట్ వ్యాయామం చేస్తుండే ఇప్పుడు వ్యాయామాలు ఎవరు చేస్తునరండి చెప్పండి? వ్యాయామాలు చేస్తే అది
వ్యాయామం ఏమి లేదండి పాతకాలంలో గిట్లా రోళ్ళ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఇలా చేసుకునేవారు ఇప్పుడు మిక్సీలాచిన్నయ్
ఇప్పుడండి మిక్సీలచ్చినయి ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు అవన్నీ లేనే లెవ్వు
అవునండి పిండి పటిచేద పట్టి తీయ్యాలనుకుంటే ఇట్లా దంచేదండి జన్లెట్లు కారమైన పిండైనా మా అప్పుడు మేము చిన్నగున్నప్పుడు మా అమమ్మ మా అమ్మ చేసేది ఇప్పుడు మాత్రం కారం పాస్పు చక్కిలాచ్చినై గిర్నీలు మన్ష్కి కమైమైందండి
సరే అండి మీతో మాట్లాడి చాలా అమూల్యమైన సమయం కేటాయిచారండి ధన్యవాదాలండి
సరేనండి మీగ్గూడా ధన్యవాదాలు
దన్